హలో
హలో నమస్తే అండి
ఆ నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నామండి బాగున్నార్ ర హలో వినిపిస్తుందా అండి
ఆ బాగున్నానండి ఆ వినిపిస్తుందండి వినిపిస్తుంది
ఓకే ఓకే ఏం చేస్తున్నారండి
ఆ ఇప్ ఖాళీయే అండి పిల్లలు ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా ఖాళీయే మేము ఈసారి తోటేసామండి డి
ఆహా ఏం తోటేసారండి
అంటే ఫ్రూట్స్ అన్ని ఉంటాయి అనమాట పండ్లు అన్నీ అందులో ఉంటాయి పెద్ద తోట లీస్ అంటే పెద్ద ప్లేస్ తీసుకొని చేసామ అనమాట చాలా ప్లేస్ తీసుకొని
ఓకే ఓకే ఫ్రూట్స్ పంటేేశారా
ఆ అవునండి ఇప్పుడు పది ఎకరాలలాగా తీసుకొని దాంట్లో చేసాం అనమాట ఇప్పుడు మా దగ్గర మామిడి పండ్లు ఉంటాయి అరటి పండ్లు ఉంటాయి జామ పండ్లు ఉంటాయి ఇప్పుడు శీతాఫలం ఉంటుంది కదా
అవునండి అవునవును.
సీతాఫలము, పుచ్చకాయి కర్భూజ ఇలా చాలా
ఆహా అవునా అండి అయితే మాకు ఫ్రూట్ షాప్ ఉందండి. ఆ మేము బయటా ఆ అక్కడ అక్కడ చాలా అంటే ఫ్రూట్స్ దొరకట్లేదు మాకు.
కానీ ఫ్రూట్స్ తి
హహ
మనం ఏ ప్రతి ఒక్క పండ్ల నుంచి ఒ చ ఒకొక్క లాభం ఉంది.
అవునండి. మాకు ఫ్రూట్ షాప్ కూడా ఉందండి. మేము జ్యూస్ షాపు, మేము జ్యూస్ మార్కెట్ కూడా మేము కొన్ని కొన్ని చిన్న మార్కెట్స్ ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్ళలి అమ్ముతా ఉంటామండి.
అవునా అండి.
మేము బయట కొన్ని కొన్ని ఫ్రూట్స్ మాకు దొరకట్లేదండి. మీ దగ్గర అన్ని రకాల పండ్లు ఉన్నాయండి.
ఆ ఉన్నాయండి అందులో ఏంటంటే అండి కొన్ని
కర్భుజా
ఆ ఎసామండి. ఏసాము.
అవునా అహా
ఇంకోటి ఏంటటేనండి కొన్ని కొన్ని పండ్లు కొన్ని పండ్లు
ఇది బనానా వేసారా అండి.
అవునండి బనానా కూడా వేసాము. అరటిపండ్లు కూడా మెయిన్ ఏంటంటే అరటిపండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదండి. ఫ్రిడ్జ్ లో పెడితే వాటి రుచి తగ్గిపోయిద్ది ఆ అది రంగు అనేది కూడా మారిపోయిద్దండి.
ఆహా మాకు తెలిసిన వాళ్ళు ఆ మా ఇంటి దగ్గర వాళ్ళు హ్ వాళ్ళు చాలా సార్లు అడిగారండి. వాళ్ళేమో అరటి గెలలు గెలలు తీసుకెళ్తా ఉంటారు. మీ దగ్గర ఫ్రూట్స్ గె అరటి గెలలు ఉంటాయ అని చాలా సార్లు అడిగారు. హలో
ఆ ఉంటాయండి మా దగ్గర. ఇప్పుడు కూర అరటికాయలు ఉంటాయి మ కూర చేేస్తారు కదా. కూర చేసే అర్టికాయలు కూడ ఉంటాయి మన దగ్గర.
ఆహా మేము అరటి గెలలు వాళ్ళు అంటే టూ డేస్ కోసారి ఒక గెల తీసుకెళ్తా ఉంటారండి. మా అరటి గెలలు మేము ఈసారి ఆర్డర్ ఇస్ స్తాము, మా కోసం ఆ వస్తామండి. ఖచ్చితంగా తీసుకెళ్తాము.
కొన్ని కూరగాయలు ఏమో బయట పెడితే బాగుంటాయి కొన్ని పండ్లు కూరగాయలు బయట పెడితే బాగుంటాయి కొను కూరగా ఎళ్ ఫ్రిజ లో వెళ్తతే అక్కనే బాగుంటాయిడి ఇంకొకటండి మ మీ నేను బాగార మామిడికాయలు ఎక్కువ పోతున్నాండి సీజన్ కద ఇప్పుడు
ఆ ఇది సీజన్ కదాండి
ఆ ఇప్పుడు ఉందండి మామిడి తోడ పంలు ోట్లు అన్నిీ ఉన్నాయిడి ఇప్పుడు ద్రాక్షాలు కూడా ఇప్పుడు పచ్చ ద్రాక్షాలు ఉన్నాయి నల్ల ద్రాక్షాలు కూడా ఉన్నాయి
ఆహా మేడం ఒకసారి మేము విజిట్ చేస్తాము విజిట్ వచ్చ మేము ఇట్లా కొన్ని ఆర్డర్ల మీద తీసుకెళ్తాము
ఇప్పుడుండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న ఇప్పుడు బిజీ ఇలా అందరుూ కూరగాయ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు
ఆ అంతా బిజీ బిజీ అయిపోయారు ఆ ఇంకోటి అదే అండి బిజీ బిజీ అయిపో పోతున్నారు ప్లస్సు అంతా ఈ ఫ్రూట్స్ కంటే ఆ ఇట్లా బర్గర్స్ పిజ్జాలు అట్లా అవాటు పడిపోయారండి జనాలు హల్త్ సరి చూసుకోవట్లేదు రండి
అవునండి అందరూ జంక్ ఫుడ్ క ఎక్కువ అలవాటు అయిపోయారు
ఆ ఈ జంక్ ఫ్రూట్స్ వల్ల లావ అయిపోవడం ఇంకోొటి ఏంటంటే ఆ నాన్ వెజ్లు కూడా ఇట్లా వెజ్ కూరగాయలు తిినడం కంటే నాన్ వెజ్ ం జంక్ ఫ్రూట్స్న్నాం ఆ జంకు ఫుడ్ తిినం ఇలా చేస్తున్నారంండి
సమ్మధ కదా పుచ్చకాయలు కూడా మా దగ్గర ఉంటున్నాయి ఇప్పుడు పచ్చ కళ్ళలో ఉంటాయి కదా ఆ పుచ్చకాయలు ఉన్నాయి వాళ్ళు ఈ తెల్లరంగులో ఉంటాయి కదా అవి రెండు రకాలు ఉన్నాయండి రెండు ర ఆ రెండు రకాలు ఉన్నాయండి మన దగ్గర కదా
మేడం మీ దగ్గర పనస చెట్లు పనస పండ్లు ఉన్నాయాండి
ఆ ఉన్నాయంండి ఉన్నాయి ఇప్పుడు ఈ బీట్రూట్ కూడా ఉన్నాయండి బీట్రూట్ కూడా ఉంది రక్తన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది కదా బీట్రూట్ ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ అవి కూడా ఉ మా దగ్గర
ఉహు కిరా దోసకాయ ఉన్నాద మీ
ఆ ఉందండి ఇప్పుడు ఉందండి ఉంది ఇప్పుడు సమ్మర్ లో అవసర అయ్యే అన్ని ఉన్నాయి మన దగ్గర అంటే కీరా బాగా బాడీ ని చేస్త తది గదా
మేడం చాలా మంది ఇప్పుడు కీరా గాని పుచ్చకాయ గానీ పప్పాయి గానీ ఇవి బాగా మా మ్యాంగోస్ గానీ ఇవి బాగా ఇష్ట ష్టపడతా ఉంటారు ఆ మేడం నేను అడగడం మర్చిపోయాను
చెప్పండి
ఇది సపోటా సపోటా చెట్లు ఉన్నాయా మేడం
ఆ ఉన్నాయండి ఉన్నాయి మీ వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి
డిస్టబెన్స్ వస్తుందా ఆహ సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా మేడం ఉమ్
కాదండి క్లాత్ క క్లాత్ ఉంటాయి కదా
అవునవును
తలుచే క్లాతులుంటాయి కదా క్లాత్ కవర్ లో పెట్టి బుట్టలులాగా ఉంటాయి కదా మెయిన్ గాలాడే బుట్టలు లాగా ఉంటాయి కదా అందులో పెడితే చాలా మంచిదండి మెయిన్ ఇంకా ఫ్రూట్స్ ఏ మా తీసుకున్నా వాష్ చేసిన తర్వాతకే యూజ్ చేయాలండి
ఆహా మేడం మేడం కొన్ని ఫ్రూట్స్ని
కరిగిన తర్వాత కూడా అండి పండ్ల పైన
ఫ్రూట్స్ నమో ఆ ఏదో మందు పండిస్తున్నారు అట్లా మంచి చిదేనా మేడ
అది మేము చెయ్యమండి మాదంతా ఆర్గానిక్ మీరు విన్నాను నేను కూడా విన్నాను ఓ మ మొత్తం ఒక నైట్ లోనే పండ్లన్నీ ఆ ఇట్లా పచ్చ ఉన్న పండ్లన్నీ అటికాయలు తెల్లారే వరకు పసుపు రంగు మారిపోత తున్నాయి కదా
ఆ అట్లా మా హెల్త్ కూడా చాలా ఇష్యూ అని నేను పేపర్ లో చదివాను మేడం
అవునవునండి అట్లా జయ మదేగారా అలా ఉండదండి
ఆహా
మా దగ్గర అలా ఏ ఉండదు ఇప్పుడు క్యారెట్ కూడా కంటికి చాలా మంచిది కదా కంటి చూపు కూడా క్యారెట్ కూడా ఉంటది మన దగ్గర గిరా క్యారెట్లు ఉంటాయి ఇక ఫ్రూ ఫ్రూట్స్ అన్ని రకాలు ఉంటాయిండి మా దగ్గర
ఆహా మేడం ఒకసారి మీ ఫామ్ని నేను విజిట్ చేసి ఆర్డర్ల మీద కొన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను
మా దగ్గర ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి ఆన్లైన్ సర్వీస్ ఉంది డరెక్ట్ వచ్చి విసిట్ చేసిరు మాది ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఉంటారు అనమాట మేము అంటే మేము వర్కర్స్ కూడా పెట్టి చేయిస్ స్తున్నాము
ఓహో ఓకే ఓకే
అ మా పంట చేసేటప్పుడు కూడా మ ఫస్ట్ నేలని పరీక్ష చేయించి పరీక్ష చేయించి మం చేస్తామండి
ఓకే ఓకే అవునా అండి
ఇప్పుడు ఈ సంవత్సరం సంవత్సరం కూడా మట్టి మార్చడం అలా జరుగుతా ఉంటది దానివల్ల మాకు దిగుబడిది అనేది బాగా వస్తది
ఓహో
ఇప్పుడు నిమ్మకాయ చెట్లు కూడా ఉన్నాయండి మన దగ్గర ఫ్రూట్స్ తో పాటు నిమ్మకాయ చెట్లు కూడా ఉంటాయి మన దగ్గర
ఓహో ఆ అవునండి ఏ నేను మా ఎందంటే మాకు నిమ్మకాయ ఇది ఉంటది కదా మం డ జ్యూసు నిమ్మ చోడ ఆ నిమ్మ చోడ లక్క అ మ్మాద దగ్గర అంటే వర్కర్లు నిమ్మకాయలు తీసుకెళ్తా ఉంటారు వాళ్ళకు బండ్లు ఉన్నాయి ఈ నిమ్మకాయలు కూడా తీసుకెళ్ళాలి మేడం
అ ఈ సమ్మర్ కదండి డ్రింక్స్ తీసుకుంటే మంచిది ఇప్పుడు ఈ జూ ఫ్రూట్ జ్యూసులు మీరు అన్నట్టు నిమ్మరసం సోడాలు అవి తీసుకుంటే మనకు కూడా బాడీ కూడా బాగుంటది కదా
ఆ చాలా మంది డిహైడ్రేట్ అయితారు కద మేడం అయితే చాలా ఇంకా ఇది సీజన్ కా బట్టి ఆ అసలు బాగా గిరాకీ ఉంటది మేడం మీ
అవునండి ఇప్పుడు మా దగ్గర కూడా ఇప్పుడు సీతాఫలాలు ఉంటాయి కదా అవి మందేసి పండించకుండా గద్దె పండిస్తామండి మేము
ఓహో అట్లా ఇంకా మంచిదే మేడం
వెం ఆ గడ్డేసి పండిస్తే మంచిగా మంచిగా అవుతాయండి
మేడ నేను లాస్ట్ టైమ్ చూసాను ఆ త ఫలాలు ఏంటి మేడం అంత పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి మార్కెట్లో
ఆ అంటే అవి అన్నీ మందుతో చేస్త ఇస్తారంండి మందుతో చేసినాయి కాబట్టి తే అలా కనిపిస్తుంది మా దగ్గర రామ్ ఫలం కూడా రామ్ ఫలాలు ఉంటాయి సితా ఫలాలు
ఓహో ఇది రామ్ఫలం సీజన్ కాబట్టి కానీ అది దొరకదు మేడం అంత ఈజీగా రాంఫలం
అవునండి చాలా మంది వచ్చి అదే కావాలని అడుగుతున్నారు కస్టమర్స్ కూడా
ఆ అంటే సీతా ఫలాలు దొరుకుతాయి కాని రామ్ ఫలం అంత ఈజీగా దొరకదు మేడం మ్మ్ గ్రేట్ అయితే నేను ఆ మేడం నేను ఆర్డర్ మీద నాకు కూడా కొన్ని ఉంచండి మేడం
ఆ రంండి మాకు ఎప్పుడు ఎప్పుడుొచ్చినా ఏం లేదు మాకు అంటే మేము వర్కాస్ పెట్టి చేస్త ం కదా ఇడు ట్ంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ లో ఉంటద అనమాట
హ్మ్ మేడం ఇప్పుడు మీది మొత్తం ఆర్గానిక్ కాబట్టి కొద్దిగా కాస్ట్ కూడా ఎక్కువే ఉంటు కదా మేడం
లేదండి మన వాళ్ళకి చూసే తీసుకుందాం
అదే మేడం నాక్ కొంచెం ఆ యాస్ర్
పక్కా అండి పక్కా తీసుకుంటాం మన వోళ్ళకి చూసే ఇస్తాం లే రండి అందులో ఏంటంటే మన దగ్గర వచ్చి లు కేజీలకి చాలా చాలా తీసుక షాప్స్లలో కూడా ఇస్తాం మేము కొంతమంది తీసుకళ్ని షాప్స్ లో వేసుకుంట తారు ఇప్పుడు జూస్ పాయింట్స్లలో కూడా తీసుకెళ్తూ ఉంటారు మన దగ్గరకు వచ్చి
థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఖచ్చితంగా ఆ ఆ ఓకే అండి వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్